ఏం చేస్తున్నారండి
మేము ఇప్పుడు సెవెన్ థర్టీ అయింది ఇంకా తి కని చేసుకొని తినాల్ల
టైమింగ్ ఆ మేము కూడా టిఫన్ చేసుకోవాలి
మీరు నైట్ లో భోజనాలు చేయరా టిఫిన్లే తింటారా
అవును
ఆ
ఓన్లీ టీఫన్
టిఫన్లు
ఇప్పుడు ఉప్మా చేస్తామండి
ఉమ్ ఎప్పుడు ఎట్ల చేస్తారు మీరు ఉప్మా మేము మా ఇంటి అట్లా వేరే విధంగా చేస్తాము మీరు ఎట్ల చేస్తారు
అయితే చెప్తాను ఇన్నండి బాగా చన్నగా ఎరగడ్లు కోసుకొని పక్కన పెట్టుకోవాలి
ఉమ్
ఒక స్పూన్ నెయ్యి వేసి కడాయిలో ఇగ స్టౌవ్ కూడా ముటి వేయాలి కళాయి పెట్టి దాంట్లో ఒక స్పూన్ నెయ్యేసి స ఒక గ్లాస్ రవ్వ తీసుకోవాలి
హ్మ్
ఆ రవ్వని బాగా వేయించాలి
ఏ
ఏంచినాక అది బాగా ఫ్రై అవుతుంది కన్న గమ్మ గమ్మ గమ్మ ను వాస వస్తుంది వా ఏంంచినామంటే త మంచియు అమోస్తుంది
ఉ ఊ అదే వింటా ఉంండను మేము కూడా దాంట్లో వెజిటేబుల్స్ వేసి చేస్తామండి మీరు ప్లెయిన్ గా చేసారు ఉండారు
మేం స్టైల్ గానే చేస్తామండి వెరైటీ కదా మేమంతా రి
ఉ మ్ కిచడి లాగా చేసుకుం వస్ దాంట్లో ఉంటాయి కదా కిచిడి చే స్తారు
అదే నేను చేసేది చెప్తాను వినండి పస్
ఆ విన్నాను అదే నేను చేసేది కూడా క్యారెట్ వేసి చేస్ తను
ఉహు మేము టమాటాలు పచ్చనిగ పప్పు ఎర్రగడ్డ లు నాలుగు పచ్చిమిర కాయలు
హమ్
ది ఇరవై ముప్పై జీడిపప్పు ఉం టే వేసుకోవచ్చు లేదంటే ఏలేదు జీడిపప్పు పలుకులు
ఉమ్
అన్ని దోరగా ఎంచుతాం
హ
ఎంచినాకా మళ్ళా వాటర్ పోస్తాం
జీడిపప్పులు ఫ్యాట్ అ కదా
ఫ్యాట అయినా కూడా తినాలండి అప్పుడప్పుడు జీరిపో పప్పుపిిస్త పప్పు మా ఓ బలం కావాలగాదు కుత్త
ఉ
అట్టని చెప్పి అవన్నీ తినకుండా మానేలేం కదా
మీరు సమ్మత్ అలో వెజిటేబుల్స్ అట్లా ఎక్కువ తింటారా నాన్ వెజ్ తింటారా
సమ్మర్ అయినా వింటర్ అయినా ఎప్పుడు ఒకేలాగా తింటాము. నాన్ వెజ్ తింటాము కూరగాయలు తింటాము కూర అంత తింటా
ఊ సమ్మర్లు ఎక్కువ మీరు వాటర్ వాటర్ తాగుతారా మజ్జిగలు వాడతారా మేమైతే మజ్జిగ వాడతాం ఎక్కువగా
మేము కూడా మజ్జిగ వాడతామండి మజ్జిగ వాడతాము వాటర్ వాడతాము కూలింగ్ వాటర్ వాటర్ కూల్ డ్రింక్స్ తాగుతాము
ఉ
అవన్నీ చేస్తాం
మీరు హౌస్ వైఫా
యస్ హౌస్ వైఫేనండి
ఊ ఇప్పుడు జాబ్ జాబ్కేం మీరేం జాబ్ చేయరా
నేను చేయనండి నాకు నచ్చదు జాబ్ అంట
అ
ఇంటి పని ఆడవాళ్ళు ఇంటి పని చేయాలి ఉద్యోగం చేయాలంటే కష్టం అని ఏదో ఒకటే ఎంచుకున్నాను ఓన్లీ ఇంటి పని మాత్రమే
కుంటారు కదా
అది వాళ్ళ ఇష్టం ఇది నా ఇష్టం అట్లని
ఉ సరే మీరు నచ్చిన ఏదన్నా మూవీ చూసారా ఈ మధ్యలో
సినిమా తమిళ్ లో సిరాయ్ సినిమా బాగుందండి. సిరాయి హలో సిరాయి సినిమా చూసానండి. తమిళ్ సినిమా
హలో
విన పడతా అంది చెప్పండి.
మీకు మూవీస్ ఏమన్నా చూస్తారా, ఈ మధ్యలో.
చూసానండి
హ
హ
చూస్తారా, చూస్తారా మీరు ఎప్పుడు
ఇంట్లోనే ఉంటాం కదా. ఖాళీ టైమ్ లో అంతే సీరియల్ మూవీసు అవి
మూవీస్ కి బయట వెళ్తాము ఇంట్లో. చూస్తా ఉంటాము మంచిస్ చూస్తా ఉంటాము. మళ్ళీ మీరు ఇంకేం కాల నిక్షేపం చేస్తారు. మీ పనులంతా అయినాక టీవీ కాకుండా టైలరింగ హ
ఏ డ్రెస్సులు పిల్లలువి అన్ని ఇంట్లోనే కుట్ కొట్టుకుంటాను. బయట వెళ్ళను చిగి పినాటివి ఫాల్సులు, జాకెట్లు, డ్రస్సులు అన్నీ కొట్టుకుంటాండి. మీరు
హలో
మీరేం చేస్తారు?
హలో
హలో
ఆ మేము ఖాళీగా ఉండేటప్పుడు ఏదో ఒకటి చేస్తా ఉంటామండి. ఏదో ఒకటింటే చిన్న చిన్న వ్యాపారాలు చేస్తా ఉంటాము.
ఉమెన్ నా మీరు
ఆ
బిజినెస్ ఉమనా మీరు
మేం బిజినెస్ అంతా చేయము.
ఉ దాన్నే అండి బిజినెస్ అంటారు ఇంకా దేన్ని అనుకున్నారు అదే చిన్న బిజినెస్
ఆ
అవు బాగ చీర తి బాగా అమ్ముతారా అండి మీరు
ఆ అమ్ముతామండి ఒక సీజన్ లో మాత్రమే ఎప్పుడు అమ్మము, ఖాళీగా ఉంటాం కాబట్టి ఏదో ఒక సందర్భం బొంగులోనే ఈ ఫెస్టివల్స్ వచ్చినప్పుడు మా త్రం
ఆ
ఉ మీరు కొనుక్కుంటారా
ఆ కొనుక్కుంటామండీ మాకు కాటన్ శారీస్ అంటే ఇష్టము పట్టు చీరలు ఉంటాము పట్టు చీరలు కొనుక్కుంటామండి
ఊ అయితే మేము మంచి మంచి చీరలు తీసుకొచ్చినప్పుడు మీకు చూపిస్తాము
ఓకే
మీరేం చేస్తా అంటారు మీరు యో చీరలు బయటకుంటారా ఎవరన్నా ఇట్లా ఇంటి కాడా మివాళ్ళ వాళ్ళ దగ్గర తీసుకుంటారా
ఇంటికాడ అమ్మిన వాళ్ళ కాడ తీసుకో గాని సీఎమ్మ లొ కొంటాం మేం
ఆ
నా సి ఎం ఆర్ శుభమస్తు
మీరు మాట్లాడిన దానికి ధన్యవాదాలు వాదాలండి
థ్యాంక్ యూ ఇంకా ఉందండి మాట్లాడండి పర్వాలేదు